హలో హలో వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది మీకు
నా వాయిస్
ఆ వినిపిస్తుందండి చెప్ప చెప్పండి
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు దొ
బాగున్నామండి ఆ మీరు ఊ పాఠశాలలో క్రీడలు ఆడేవారాండి
ఆ ఆడేవాళ్ళం అండి
ఏ గేమ్స్ ఆడేవాళ్లండి
మేం షటిల్ బాగా ఆడేవాళ్ళం అండి నేను షటిల్ ప్లేయర్ ఉంటి ఆ మీరు అడేటోల్ల అండి మీ
అవునండి మా స్కూలో నేను కూడా ఆడే
ఏ గేమ్స్ బాగా ఆడుతుంటారండి మీరు ఓకే
రెండు షెటిల్ ఆడుతుండే అండి అప్పుడప్పుడు వెళ్ళి షటిల్ కూడా ఇప్పించుకొని ఆడుతుంటిమండి
ఖో ఖో ప్లే ఖోఖో ప్లేయరా అండి మీరు
అవునండి ఖో ఖో ప్లేయర్ ఆ గ్రిక్స్ అని జరుగుతుంటాండి అక్కడ మేము త్రీ డేస్ వెళ్ళి వాళ్ళమండి. పాటిస్పేషన్ కోసం మండలాలన్నీ వచ్చేట్వండి ఔనండి ఔనండి. క్కడే ఉండేవాళ్ మొత్తం. మీకు అలా తీస్కెళ్ళేవా. అ డైలీ.
హ ఆ తీస్కెళ్లేటోల్లండి మాకు. మా చుట్టుపక్కల ఊర్లె ఆ. కొన్ని కొన్ ఒకొక్. క్కసారి ఒకొక్ కుర్కి దీస్కెళ్ళే వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊరికి. ఊమ్ అప్ ప్పుడు కొని కొనేస్ కూల్సన్ని వచ్చింటాయ్ వాట్ వాళ్ళందర్తో గల్సి. ఆడీ ఆ
జిల్లా స్
ఒక్సారి ఆ అట్లెళ్ళెటొల్లం మేము ఓ ఒకే మేమట్లెప్పుడు వెళ్ళలేద కాక్పోతే ఒక్సారి గ్రిక్స్ పెట్నప్పుడు గెలిచ్నామండి మా స్కూల్ నుండి.
కాదు ఒక్కటె ఆడుతున్.
అ ఆ అంతే అండి నేన్ షెటిలొక్కటే ఆడ్తుంటి. ఆ
నీక్ మూవీస్ చూడ్డం బాగా ఇష్. చ్చమా అండి.
ఆ చూస్తుంటా అండి అప్పుడప్పుడు.
ఏ హీరో అంటె బాగా ఇష్టమండి.
ఏ హీరో అంటే ఇష్టం అట్లంతా లేదండి ఏ మూవీ చూడాలన్పిస్ అ మూవి చూస్తా ఉంట.
అహ ఈ మధ్య మనశంకరవర ప్రసాద్ చూసారా.
అహ లేదండి చూడ్లేదు.
ఔను చాలా బాగునుందండి చాలా.
తర అండ్ దే మూయి ఆ నా లాస్ట్ మూవి. కోర్టండి.
అవును మీమ్
ఆ అంతె అప్పటి నుంచి ఎక్కడికి మూవీస్కి వెళ్ళలేదు మేము
నేను వెళ్ళలేదండి ఈ మధ్యన మొబైల్ లో చూసాను
థియేటర్ కెల్ల
వెళ్తానండి రెండు సంవత్సరాలైంది వెళ్ళ
హో అంటే ఆ ఈ రెండు సంవ త్సరాల నుంచి మీరు చూసిన ప్రతి కొత్త సినిమా మొబైల్లోనే చూస్తున్నారా అండి
మూవీస్ చూడం చాలా తగ్గించానండి ఏదో ఫేమస్ గా లైక్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇలాంటి మూవీస్ ఒస్
ఓ చూడాలనిపిస్తే అళ్ళ వకులు అలా చూస్తారా ఓకే ఓ ఏది కోర్టు ఆ బాగుందండి ఆ ఆ
ఆడేటప్పుడు స్కూల్ మీస్ కుళ్ళో గేమ్స్ పీరియడ్ అని ఉంటాంది కదండి అప్పుడు బాగా పార్టిసిపేష్ గ వెళ్లేవాళ్ళ
ఆ అప్పుడేదో వెళ్ళేటోళ్ళం మెండి గేమ్స్ పీరియడ్ వచ్చినా మా స్కూల్ లో మ్యాక్స్ సిజీర్ ఉండేట్ టోళ్లు గేమ్స్ పీరియడ్ వచ్చినా గేమ్స్ పీరియడే కదా అని చెప్పి మ్యాక్స్ క్లాస్ తీసుకునేటోళ్ళు
ఆహ అ సోషల్ మా స్కూ లో కూడా సోషల్ మేడం ఉందిండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి
ఆ
ఆమె క్లాసులన్నీ ఈమె తీసుకొని మా
అగో మీ పిటి మేడం మీ పిటి మేడం మీ సోషల్ మేడం ఫ్రెండ్స్ ఆయే నెయ్యి ఆ అయితే ఏం గేమ్స్ ఉంటాయి ఇంకా మా స్కూల్లో ఫ్రైడే ఫ్రైడే మాల్ జిమ్ అని చెప్పి ఉండేదండి లాస్ట్ టూ పిరియడ్స్ ఉంటాయి ఓ చంపేశారండి దాంతో అసలా
ఆ లాస్ట్ టూ ఇయర్స్ లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి మంచిగా డ్రమ్ కొడతా ఉంటడి అవునండి అ అ అయి డ్రమ్ ఉ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్తాం కదండీ అది
ఆ
అ ఇంకా మీ స్కూల్ మెంబర్స్ ఎలా ఉంటే ఏముంది చెప్పు
ఆ స్కూల్ చాలా బాగుండేదండి ఈ ఈ ఇప్పుడైత అసల చాలా మిస్ అవుతాం మా స్కూల్ లైఫ్ అన్ని గుర్తు చేసుకుంటే ఒకసారిగా అప్పుడే బాగుండేది కదా అని చెప్పనట్ట అదంతా ఒక గ్యాంగ్ ఉండేలేయండి స్కూల్లో ఆ మొత్తమా గ్యాంగ్ అంతా కలిసి ఒకసారి ఈవనింగ్ ఈవనింగ్ అయితే అయితే మొత్తం రోడ్డు మొత్తం వాళ్ళే ఉండేటళ్ళు
ఆ
గ్యాంగే ఉండేది రోడ్డు మొత్తం
కలిసి వెళ్ళే వాళ్ళ
తేరని ఉంటుది మా దగ్గర మా ఊరి దగ్గర అక్కడి వరకి అందరు కలిసి ఆ ఆ అక్కడి వరకు అందరు కలిసి వెళ్ళి అక్కడ నుంచి డివైడ్ అయిపోయే వాళ్ళం ఆ ఇ ఇప్పుడు తెలుచుకుంటే బాగా ఇస్తారులేండి ఎందుకు స్కూల్ లేదు గురించి
ఆ మీ ఎక్కడెక్కడో పపర్ మలు శబస్రాంగ సార్ కూడా మాట్లాడుకు ఎవరు
ఆ మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒకసారి చేస్తా ఉంటారండి కాల్ చేస్తా ఉంటారు ఆ అందరు కొంతమంది గ్రూప్ కాల్ చేస్తా ఉంటారు
హ్మ్
మాట్లాతా ఉంటాం అప్పుడప్పుడు
మా ఫ్రెండ్స్ కి మోస్ట్లీ పెళ్ళిళ్ళ అయ్యాయండి అరునత్ పెళ్లికి పిలిస్తే వెళ్దాం అనుకుంటే ఒక్కరు కూడా పిలిచట్లేదండి
కుంటున్నారా అండి ఆ కావలి అవునండి ఎవరు ఒకరు పిలిస్తారు వెల్దురు మీ పీటి మేడం ఎట్లుండేవారే ఉండి బాగా మంచిగా గేమ్స్ ఆడిపించేటోల్లం మీకు స్కూల్ల్లో
ఫస్ట్ ఉండే పీయిటి మేడం చాలా మంచోరండి స్ట్రిక్ట్ గేమ్స్ పీరియడ్ అంటే గేమ్స్ కి రావాల్సిందే అది కూడా ఒక ఎడ్యుకేషన్ లాగ అని
ఓకే
దాని తర్వాత ఆ మేడం పోయిన తర్వాత ఇంగో మేడం వచ్చిందండి ఆమె గేమ్స్ ఆడిపీయదండి ఏ మేడంనన్నా తీసుకోమనండి పీరియడ్ అని చెప్పెస్టది చెప్పేస్తది
ఏ ఏ ఏ గేమ్స్ ఆడేటోళ్ళండి మీరు మీ స్కూల్లో
కోకో ఆడేవాళ్ళం
ఆ అ ఓ ఆ ఆహా వాలీబాల్ ఆడుతుర్లేద అండి మీరు
వాలీబాల్ ఆడలేదండి తగుల్తదని భయం అండి
ఆహా ఆ ఆహా లేదండి నేన్ చెటిల్ ఒక్కటే ఆడేదాన్ని గ్రౌండ్ పెద్దగా ఉంటదా అండి మీ స్కూల్ది ఓ
మరి అంత పెద్దగెం
ఆ ఏ నార్మల్గా ఆడుకునేటోళ లేదంటే కోట్స్ గీట్స్ తీ
కో కోచ్ తీసి ఆడుకునే వాళ్ళు
ఆ మీ మేడమ్ ఉంటారా మీరు గేమ్స్ ఆడుకునేంతప్పుడు లేదం టే వచ్చి మీ మేడం మీ దగ్గరే మీ మేడం మీ దగ్గరే ఉంట టర గేమ్స్ ఆడుకునేప్పుడు లేదంటే వదిలేసి వెళ్ళిపోతున్రా
అలా చూస్ ఒక గేమ్ అది ప్రాక్టీస్ చేయాలని అలా చూస్తూ చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలా ఆడాలి అన్ని చెప్పి వెళ్తుండండి అన్నీ మేనేజ్ చేయాలి కదండి వాళ్ళు ఆ ఒక్కొక్క గేమ్ దగ్గర కొంచెం సేపు కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి వెళ్తుండది మేము స్కూల్ అయిపోయిన తర్వాత కూడా గ్రూప్ స ఉంటే ప్రాక్టీస్ చేస్తా ఉంటే మళ్ళీ వన్ టూ అవర్స్ ఎక్స్ట్రా అప్పుడు ఇంటికి లేట్గా వెళ్ళేవాళ్ళమండి.
ఆ మీరు ఇది గేమ్స్ పీరియడ్ అ అంటే మీకు ఎంతసేపు ఉంటదండి ఒక వన్ అవర్ అయినా ఉ కదా ఆహా రోజూ ఉండేది దా లేదంటే వీక్ కి ఇన్ని టైమ్స్ అని చెప్పి అనుండేదా
వీక్లీ త్రీ డేస్ అలా ఉ త్రీ పీరియడ్స్ అలా ఉండేదండి
మామూలుగా డైలీ సబ్జెక్ట్ పీరియడ్స్ ఉం
ఆ అట్లు ఉండవండి మనకి ఇంకా స్టిచ్చింగ్ ఆర్ట్ అనేటివి ఉండేవి కదండి ఆ ఉండిందండి
ఆ అంటే మీరు నేర్చుకుంటా ఉంటార అంటే ఏమేం స్టిచ్ చేయాలి
ఆ అవే స్టిచ్చింగ్ నేర్చుకుంటా ఉండండి ఆర్ట్ ఎలాగీయాలి అని కూడా నేర్పిస్తూ ఉండండి.
వీటికి సపరేట్ టీచర్స్ ఉంటుండరా
ఆ టీచర్ టీచర్స్ ఉంటుంది వాళ్ళు
ఆహా అవి ఇట్లా గేమ్స్ ఆహా ఆ మాకు ఆర్ట్ ఉండేదండి స్టిచ్చింగ్ కూడా ఉండేది స్టిచ్చింగ్ కూడా ఉండేది కాకపోతే మేము లైట్ తీసుకునేటోళ్ళం. ఆ ఆర్ట్ మేడం ఉండేది. లేండి ఎంత మంచి చేసినా ఏదో ఒక సొట్టు
ఆ
హ్మ్
అట్లా మనం పెద్ద ఆర్టిస్ట్ లండి
అవునా
చేయిట్వన మాట ట దానికి కూడా ఆ మేడమ్ పేర్లు పేడ్ అవునండి
ఎగ్జామ్స్ ఉంటుంన్నాయి నీకు ఆర్ట్ స్టిచ్చింగ్ కూడా ఆ ఆహా
మీరు రాయలేదండి ఎగ్జామ్
ఏమో అండి పెద్ద కుర్తు లేదు స్టిచ్చింగ్ అటు ఎగ్జామ్స్ రాసినట్టు
మీ సైడ్ ఫుడ్ ఎం ఫెమస్ అండి మీసైడ్ ఫుడ్ ఎం ఎం చేస్తుండు
మా సైడా ఫుల్ల్గా ఏ ఏ సెలబ్రేషన్స్ వచ్చినా మస్త్ తెడవులిగా
హ్మ్ నేను ఇప్పుడా అదే తిన్నా
ఆహా ఆ ఎక్కడ తిన్నారండి బా తిన్నారా ఆహా నువ్వెళ్ళింది మేం ఇంకా తిన్లేదండి తినాలి
చూడండి మన శంకర వర ప్రసాద్ చాలా
ఆ ఓకే అండి మీర్ చెప్పారు కదా ట్రై చేస్తాం చూడ్డానికి ఆ ఒకే అహ మీక్ ఎన్నీ సిరీస్ లు మంచి చూస్తార అనుకుంటా కదండిా అహా అవు ఏవి నది నదీదవ హా నేను మెన్న ఏదో ఒక చూసానండి లేదంటే ఆ జస్ట్ మారీడ్ చెప్పను ఒక వెబ్ సిరీస్ చూసాను అండి ఆ ఆ చూసాను ఆ విచ్చి విసాల బాగు అవునండి ఉమ్ అనను అదేండి మీ స్కూల్ మెమరీస్ చాల బాగున్నట్టు తున్నాయి కదండి ఆ థ్యాంక్ యూ అండి షేర్ చేసినందుకు మి స్కూల్ డేస్ మెమరీస్ అన్ని ఆ సరే అండి చుప